అనండి ఆ డైలీ ఏం తీసుకురుంటీ డైలీ డైలీ జ్యూస్లు ఏమన్నా తీసుకుంటార
జ్యూస్లు బీట్రూట్ జ్యూస్ వేస్తాం
హలో
బీట్రూట్ బీట్రూట్ బీట్రూట్ అండి
బీట్్రూట్ా ఓకే ఓకే బీట్రూట్ ఇలో ఏమై యాడ్ చేస్తారు షుగర్ యాడ్ చేస్తారా లేదంటే సాల్ట్ ఏమన్నా యాడ్ చేస్తారా
ఆ లేదండి ఇది క్యారెటే
క్యారెట్ వాడతారుా ఎందుకంటే క్యారెట్ ఎందుకు వాడతారు షుగర్ వాడతారుగాదా
అంటే షుగర్ వాడనండి ఏ కలర్ అద అది అది చేది ఉంటది కాబట్టి ఇది అది కలర్ టేస్ట్ బాగుంటది అనేసి
సాల్ట్ వేసుకోకుంటే క్యారెట్ వేసుకుంటే అద షుగర్ వేసుకో కొన్న ఇది మిక్స్ అయిపోతుంది కొద్దిం కొద్దిగా షుగర్ లాగా ఇది వర్క్ చేస్తా అన్నట్ ఓకే ఓకే ఐడియా బాగుంది టిఫిన్స్ ఏం వాడతారండి డైలీ రొటీన్గా రొటీన్గా అయితే ఒకటి టిఫిన్ వాడతారా లేదంటే డే బై డ మారు
హ పక్క రజ ఇడ్లీ రెండు రోజులు ఇడ్డి ఒక మళ్ళీ ఒక రోజు దో దోశ ఎక్కువ వాడదాం
ఆహా దోశ పిండి వాడతారంాండి లేదంటే బియ్యం పిండి ఇంకా ఏవనా మిక్స్ీ చేస్తారు కదా
ఆ బిఎంపిిడి బియ బియ్యంపిండి మినపప్పు
నను పాపో కే చట్నీ పల్లీ చట్నీ లేదంటే ఇట్లనే వేర ఏదినా చట్నీ వస్తరా
దోశకైతే పల్లీల చట్నీ వాడతా ఇడ్లీలక అయితే ఎన్నిమిించి తోడు చేస్తా అంటే ఒకసారి ఇలా చేస్తా ఒకసారి అలా చేస్తా రొటీన్ అయి కాకుండా ఆహా లేదు పచ్చిమిర్చి తోటి పల్లీలు ఏసి చేస్తా
ఓకే
చిలా పల్లీలు టమాట ఏస్తా టమాటా ఎండిమిర్చి టమాటా అదేం అంతే ఇగ
ఓ
ఊ
టెంపుల్స్ కి ఎక్కడెక్కడికి వెళ్ళారండి
టెంపుల్స్ కు స్వర్ణగిరి వెళ్ళినం తిరుపతి ఐయినవో దగ్ అయివోల్ కెలినం
ఐనూరు రాజన్న
ఊ మల్లికార్జున స్వామి అనుకుంటా
మల్లికార్జున ఓకే ఇంక అండి
ఊ ఇగ టెంపుల్స్ కంటే అక్కడికె వెళ్ళిన ఎక్కడెలలె మళ్ళా వెళ్దాం అనుకుంటున్నా ఒక టూ మంత్స్ అయిపోనంకా స్వర్ణగిరికి స్వర్ణగి హలో
అ
స్వర్ణగిరికి వెళ్ళాలి అనుకుంటున ఒక టూ మంత్స్ అ త్రీ మంత్స్ అయినంక మళ్ళీ ఏళ్తా హలో
స్వర్ణగిరికి వెళ్ళారండి
ఆ వెళ్ళినమండి
ఆహా
మీరు మీరెక్కడికెల్లిరు అక్కడ ఎంకంటే ఆ
అక్కడ
అక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పాలంటే తిరుపతి కంటే ఇక్కనే బావుంది స్వర్ణగిరి ఊ అంటే దర్శనానికయినా ఆ
అంటే తిరుపతి పెద్ద టెంపుల్ కదండి అంటే మన స్టేట్ టూ స్టేట్ లో అదే కదా బిగ్ టెంపుల్ హిందూ టెంపుల్లో అది పెద్ద టెంపుల్ కదా అక్కడ దర్శనం అవ్వడానికి కొంత టైం పడుతది అదే ఇక్కడ స్వర్ణగిరి అంటే లోకల్ టెంపుల్ కదా ఇప్పుడిప్పుడు డెవలపింగ్ ఐతుంది కదా
అవునవును కానీ ఇది కూడా ఇప్పుడు కొంచెం బాగా చేస్తారు
అదే బాగా చేస్తున్నారు కానీ ఇప్పుడే చేస్తున్నర అది చేసి ఉన్నది ఆల్రెడీ అక్కడ నుండి ఏమైతు దంటే తిరుపతికి ఏమైతే చుట్టుపక్కల స్టేట్ నుండి ఎక్కువ మంది వస్తారు అది ఎస్ బార్డర్ లో ఉంది కదా చెన్నైకి బ ఆంధ్రప్రదేశ్కి ఆ అట్లా ఆ పక్క నుంది కాబట్టి ఆ అక్కడ నుండి కూడా భక్తులు వస్తా ఉంటరు అట్లా ఫేమస్ అయిపోయింది కదా ఏడు కొండల మీద ఉన్నది కాబట్టి ఆ నడుచుకుంటూ వెళ్ళడం కూడా కూడా ఒక అదృష్టంగానే భావిస్
ఆ ఎప్పుడను వెళ్ళినా కూడా న నడుచుకుంటనే వెళ్తనే బాగుంటది అక్కడ
అట్లా అదొక భక్తి ఎక్కువ ఇగ అది నడుచుకుంట పోతనే భక్తి తున్నట్లు కొంతమంది ఫీలింగ్ నడుచుకుంట దర్శనం చేసుకుంటేనే ప్చ్ దర్శనం చేసుకున్న ఆ ఫీలింగ్ వస్తా ఉంటది కొంతమందికి ఇదే స్వ ర్ణగిరి అయిందనుకో స్వర్ణగిరిలో ఏమై తదంటే డైరెక్ట్ నిన్ను టెంపుల్ దగ్గరనే డ్రాప్ చేస్తా ఉంటరు ఇక్కడ నడవడానికంత ఫీలింగ్ అంటే ఒక టెంపుల్ది పోయిన ఫీలింగ్ రాదు. తిరుపతిలో ఉన్నలాగే ఇట్లట్లా ఆ తొందరయి పోతది ఇంకోటీ ఏదైన కష్టపడతేనే అది విలువా ఉంటదంటరు గదా. కష్టపడ్డదానికే విలువుంటది కష్టపడకుండ ఒచ్చిందానికి విలువుండదన్నట్టూ.
ఆ త్రిల్లింగ్ వేరే ఉంటది ఆ మ్ స్టెప్స్ ఎక్తుతన్నప్పుడు గూడా థ్రిల్లింగ్ వేరే ఉంటది.
అవ్ చాలా మంది భక్తులు ఒస్తా ఉంటరు కాట్టి కొంత కొంతసేపు ఆపుకుంటా కొంతసేపు ఆపుకుంటా కొద్దిగ ఆ ఫ్యామిలీతోని పోతే ఆ త్రిల్లింగ్ వేరే ఉంటది.
అవును
మాట్లాడుకుంట ఫ్యామిలీతోని చిన్నగా కష్టపడుకుం ట కాళ్లు నొచ్చినా గూడ ఎళ్తా ఉంట్రు. అదంతే ఇగ మన స్వర్ణగిరి దగ్గర ఇప్పుడే డెవలప్ నేనండి నేను ఇయర్లి వన్స్ ఏళ్తా అదైనా కాల్ నడకనయితేనే ఎల్తా కాల్ నడకనెల్ అనే ఆ దగ్గరికెళ్ళినట్టు ఆ ఫీలింగ్ ఒస్తది లేదంటే అనుకో ఏదో ఊరికెళ్ళినట్టు అనిపిస్తా ఉంటది. నడుచుకుంట పోతే కొద్ది ఒక రోజు స్టే చేషి మార్నింగ్ స్టార్ట్ చేసినవనుకో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకి అక్కడి దేవుడి దగ్గర ఉంటాం. అక్కడికెల్లి కంఫార్ట్లల్లో ఒక రోజు ఉన్నానుకో కంఫార్ట్మెంట్లల్లో ఆడొక వండే పడుతది ఆ దైవ దర్శనానికి మనకా తీసుకున్న టైం లెంత్ ఎక్కువుంటది పోయిన ఫీలింగ్ ఉం నేనూ ఇయర్లీ వన్స్ పోతా. ఇయర్లీ వన్స్ బోయ్ టెంపుల్ కెదురుంగా కూర్చుంట ఒకా టూ త్రీ అవర్స్ అయినా కూకుంట.
చూస్త చూడడం మీన్స్ ప్రశాంతంగ కూర్చుంటన్నట్టు ఏ ఆలోచన లేకుండా ఎదురుగా గూర్చుంటే బా అనిపిస్తది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోలేం గదా దూరం
అవునవును ఆ ప్రశాంతత వేరే అక్కడ టెంపుల్ దగ్గర తిరుపతిలదొక ఫేమస్ ఒకటి
ఒక గోల్ ఉండే ద్వారకా గూడ పోవాలి. ఇంకా ద్వారక దగ్గరెవరంటే కృష్ణుడుంటరంటరు ఎక్కో విష్ణుమూర్తి ఆ టైం అట్లా ఉంటదంట నేను ద్వారక మునిగిపేయింది సముద్రంలో అనీ విన్నరా అండి ఎప్పుడన్న.
ఉమ్
అట్లా ద్వారకా అంటే కొద్దిగ నాకూ ఇష్టమైన దేవుడన్నట్టు. ద్వారకెళ్తే కొద్దిగటు మనం బోడాని కి నా తెలుగు స్టేట్ నుండి అక్కడ పోడానికి కొద్దిగ టైం పడుతది టూ త్రీ డేస్ పడుతది. ట్రైన్ లో ఎళ్తే అదే ఫ్లైట్ లో ఎళ్తే వన్ అవర్ లో ఎళ్పోచు అక్కడికెళ్ళి చూడాలనేది నా లైఫ్ గోలండి.
ఉహూ
అండ్ ద్వారక అంటే చాలా ఇష్టం. ఇంకా నేను టెంపుల్స్ అంటే చాలా టెంపుల్ చూసాండి విజయవాడ కనకదుర్గమ్మా అరుణాచలం సింహాచలం వైజాగ్ లో కైలాసగిరిలో శివుడు పార్వతి ఉంటరు హైట్ లో
అవునా ఆ కైలాసగిరి
పెద్దగుంటయి.
ఊ
అట్ల అలాంటివి చూశ్న నాకీ అలాంటివి వెళ్ళడం, టూర్ చేయడం, టూరిస్ట్ అట్ల చేయడం అంటే ఇష్టం. కర్ణాటక సింహాచలం కర్ణటక చెన్నై ఇట్ల గూడా ఎల్లిన అక్కడ గూడా చిన్న చిన్న టెంపుల్స్ అవివి జూశ్ ఇంకా అండి ఎప్పుడన్నా తె విజయవాడకి వెళ్ళండి విజయవాడలో కనకదుర్గమ్మ దె గర ఆ నదిలో స్నానాలు చేస్తారు స్నానాలు చేసి ఆ అది గూడ ఆ ఆ టెంపుల్ గూడా గుట్ట పైనే ఉంటది
ఇదీ విజయవా
తరు బా అనిపిస్తరు విజయవాడ దగ్గర గూడా ఆ అమ్మవారు
తగ్గుద్దం
ఆ గుట్ట పైనే ఉంటరు
ఉహు
కుంటనే ఎళ్తరు వాన్ పియదది వెహికల్స్ ఉన్నోళ్ళు పైకి ఎళ్తరు లేదని నడుచుకుంటా ఎళ్తారు ఆ టెపుల్ గూడా బా అనిపిస్తది అట్లాగే సింహాచలం గూడా అన్ తె అరుణాచలం గూడా అంతె సింహాచలం అరుణాచలం గూడ అరుణచలంలో ఆయన ఉంటడు నరసింహస్వామి
ఆహా నరసింహస్వామా అవునవును
స్వామి ఉంటడు అంటే ఆయన అవతారాలల్ల అదొక అవతారం అంటారు కృష్ణ వెంకటేశ్వర్లు ఉంటరు కదా వెంకటేశ్వర్లే కృష్ణుడు నరసింహస్వామి విష్ణువు అని అంటరు కదా వాళ్ళ అవతారలల్లో అదొక టెంపుల్ అన్నట్టు అరుణాచల అరుణాచలం సింహాచలం ఐ ఐడియా లేదు నేను రెండు టెంపుల్ చూశ్నా
ఊ
టెన్త్ లో ఉంది గాని ఏ టెంపుల్ అనేది ఐడియా లేదు
ఆ
ఇంకండి ఎప్పుడన్న ఉంటే వైజాగ్ కి ఎళ్లండి వైజాగ్ లో కళాశగిరిలో శివుడు పార్వతి ఒక్ పక్కనే ఉంటరు కూర్చోని వైట్ గ ఉంట వైజాగ్ లో
ఊఉ
అక్కడ విష్ణు ఆ శివుడు పార్వతుంటరు పక్క హైటు గుంటాయ్ అంటే ఆ కలాసగిరి అనే ఇరి ఉంటది, ఆ ఏరియా నించొన్ జూస్సె నీకు విజయవాడ వైజాగ్ మొత్తం కనిపి. సది ఆ సముద్రం అక్క ఆ వైజాగ్ అంతా కనిపిస్తా ఉంటది ఆ కైళస గరిని చూస్తే అంటే అది ఓ పుట్టలాగా ఉంటంది పైన
అవునా అండి ఒకసారి ఎళ్ళాలండి మాయన తోటి
తిరుపతి కాని సింహచ చలం అరుణాచలం గాని ఇప్పుడు కైలాసగిరి కానీ ఇవన్నీ గుట్టల పైన అంటే ఒక ఆర్ ఫేక్ ఆస్ అక్కడికి వెళ్ళావంటే అక్కడ ఆ ఏరియా మొత్తం కనిపిస్తా ఉంటది నీకు
ఊ
ఇనిపిస్తా ఉంటది శ్రీశైలం వెళ్ళారా అండి ఎప్పుడన్నా
అహ లేదండి వెళ్ళలే
ఎళ్ళండి దగ్గరనే ఉంటది గదా అది గూడా గుట్టపైనే ఉంటది ఇట్లనే తిరుపతికి ఎట్లయితే రౌండ్ వెళ్ళకుంటూ ఎళ్తరో
ఊ అంటే ఇప్పుడు ఈ శ్రీశైలం కూడా ఇట్లా మన కాలీనడక తోటే వెళ్ళొచ్చా
అదే నేను గూడా ఎళ్లలేదండి కాతే విన్నా వెళ్ళాలే నేను గూడ
ఆ సరే అండి